హాయ్ అండి నమస్కారం అండి ఈ మధ్య మీ ఫ్రెండ్ పెళ్లి అన్నారు కదా ఎలాగ ఆ వినిపిస్తుందండి ఈ మధ్య మీ ఫ్రెం ఫ్రెండ్ మీ ఫ్రెండ్ మ్యారేజ్ అయిందట కదా దాని గురించి చెప్పండి
ఆ అవునండి మాక్ ఫ్రెండ్ ఈ మధ్యనా మా ఫ్రెండ్ మ్యారేజ్ అయింది చాలా బాగా మంచిగైంది పెద్ కరీంనగర్ లో అయిందండి రీసెంట్గా కర్ రీసెంట్గా నేను మ్యారేజ్ కెళ్ళాను చ అలా ఒక టూ డేస్ ముందే ఎళ్ళాను హల్దీకి ఈవెంట్ కేళ్ళాను ఆ మళ్ళీ ఉమ్ ఇగ నెక్స్ట్ డే పాలపోరక ఇవి ఉంటయి గదా ఇవి పెళ్ళి కూతురు చేయడం అది చేసాం అది నెక్స్ట్ డే మళ్ళీ పెళ్ళికి వెళ్ళాము చాలా మ చాలా అంటే చాలా బాగా జర్ గింది
అవునవునవును ఉహ్ అవునండి ఎందుకంటే మ్యారేజ్ అంటే ముందుగా ఉండేటియి అవే గదా ఫస్ట్ దానికి సంబంధించినవి అన్నీ మనం ముందు రెడీ చేసుకుంటా ఉంటాం తర్వాత పెళ్ళి దగ్గర రాగానే పెళ్ళీ ముందు రోజు అంటె దానికి ముందు రోజు ఏముంటంది పాల పోర్క ఉంటది తెల్ల మ్యారేజ్ ఉంటది కాబట్టి పాలపోర్క రోజు మనం హల్దీ చేసుకుంటాం అలాగే ఆ రోజు మన ఇంట్లో అన్ అంటే మన బన్ ధువులు అందరు అచ్చి ఉంటరు కాబట్టి వాళ్ళతో పాటు మనం ఎంజాయ్ చేస్తా ఉంటాం. ఆహ్ ఇంక ఇంక మీకు ఎలా అనిపించిందా
అవునండి మేము ఇంతవరకి మా ఫ్రెండ్ పెళ్ళిలో ఏం జరిగిందంటె ఇంతవరకి మేము మేకప్ అనేది అన్ టె నార్మల్గా ఇప్పుడు రెడీ రెడి అవుతున్నారు గదా ఇంతవరకు అసల్కి మేము రెడీ గాలేదు ఫస్ట్ టైం నేను గాని మా అక్క గాని మేకప్ ఎంచుకున్నాం ఆహ్ ఇట్లా హెయిర్ స్టైల్ ఎంచుకున్నాం చాలా అంటే చాలా బా బా బాగ అనిపించింది చాలా మంచి అంటె మాకు మేమే కొత్త గనిపించాం అన్నమాట చాలా టె చాలా బాగా కనిపించాం చాలా మంచిగ అనిపించింది.
అవునండి ఎందుకంటే ఈ రోజులల్లో మేకబ్ అంటే ఏందంటే ఒకప్పుడు ఇవన్నీ ఏం లేకుండెటియి నార్మల్ గా మ్యారేజ్ అయిపోయేది అంటే వీడియో గానీ, ఫోటోలు తీసుకొని అయిపోయేది కానీ ఈ రోజులల్లో పెళ్ళి అంటే కంపల్సరీ హల్దీ హల్దీ అప్పుడు మనం దానికి సంబంధించిన మేకప్ అన్ని ముందే కొనుక్కోని ఆహ్ దాని స దాని సంబంధించిన సపరేట్ మెకోవర్ చేషెవాళ్ళు ఉంటరు వాళ్ళు మొ ముందే మాట్లాడుకొని వాళ్ళకి ఇంత అమౌంట్ అని ముందె ఫిక్స్ చేసుకొని ఒచ్చిన తర్వత వాళ్ళు మన ఇంట్లో అచ్చిన అందరికి ఆహ్ దానిలో మన కొన్ని ఫేషిల్లొ నేమ్స్ ఉంటయి గోల్డెన్ కిట్టా అని లేకపోతే డైమండ్ కిట్టా అని అది అహ్ దాంతోని మనం ఫెషియల్ ఎసుకోవడం వల్ల ఇంకా అట్రాక్షన్ గా అందంగా అంటె మనకు ఒక పెళ్ళి వైబ్ అనేది ది మనకొస్తదండి
ఆవును చాలా బా అనిపిచింది రిసెప్షన్ గూడా హైద్రాబాద్ లో జరిగింది పెద్ ద్ద ఫంక్షన్ రాగాక కన్వెన్షన్ హలు అది చాలా అంటె చాలా అదొక రిసార్ట్ అండి ఆహ్ చాలా అంటె చాలా పెద్దగా ఉంది అది చాలా ఆహ్ ప్రతి ఇంకా ఇంకా భోజనం భోజనం డిన్నర్ విషయానికి ఒచ్చేసి యె ఒస్తే వెజ్ వెట్టారు వ వెజ్ వెజ్ మొత్తం అన్ని వెరైటీస్ ఓల్ మొత్తం ఫ్రైడ్ రైస్ అవి వెట్టారు పన్నీర్ నాన్ వెజ్ అయితే దమ్ బిర్యానీస్ తె ఇగ చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ నాన్స్ చికెన్ లాలి పప్సు ఆహ్ ఇంకా ఏంటిది ఆహ్ అది ఆ స్వీట్ చేస్తరు గదండి అది ఏమంటరు
ఆ స్వీట్ల అంటే చాలా రకాలుంటయ్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఉంటయ్ అందులో
అ చి కాలక్కన్ గాదు సారీ క్యారెట్ హల్వా గానీ ఇంకా ఫ్రూట్ సలాడ్ గానీ ఇవి గూడా చాలా బాగా పెట్టారు చాలా అంటే చాలా మళ్ళా స్టాటస్ గూడా వెట్ ట్టరు బయట ఈ ఫుడ్ కాకుండా బయట మనకి ఆ మెను గూడా స్టాటస్ వె పెట్టారు ఏమేం పెట్టారంటే ఆ గప్చుప్పు సేవు పూరి
ఓకే నాకు అర్థమైందండి అంటే అంటే పెళ్ళిలో అవే ఉంటాయి కదా అట్రాక్టివ్ గా ఉమ్ చాలా మంది ఎక్కువ ఇష్టపడతా ఉంటారు ఫుడ్ ఐటెం లు
చూసింది ఏంటంటే మనం దాదాప్ మనం రిసెప్షన్ లో మనం చూసేది ఏమ్ అంటే ఇది మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇవి కామన్ అన్ మాట అంటే స్టాటస్ అనేది ఎవ్వరు ఎక్కువ పెట్టరు అంత చెయ్యరు కానీ ఇక్కడ ఏంటిదంటే కొత్తగా ట్రై చేశారన్నమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన ఇట్లా హాల్స్ లాగా ఇట్లా
ఆ మీకు అది బాగా నచ్చింది ఓకే అంటే నేను చూసి నేను చూసింది ఎలా అంటే నేన్ చూసినప్పుడు అంత ముందు వరంగల్ లో ఒక ఫంక్షన్ ఉండే ఆ ఫంక్షన్ వెళ్ళినప్పుడు అంటే చాలా పెద్దది అన్నట్ అది బిగ్గెస్ట్ ఫంక్షన్ హాలు అక్కడ దగ్గర దగ్గర ఒక థౌసండ్ మెంబర్స్ కి సరిపోయేంత ఫుడ్ గాని ఆ అంటే వాళ్ళు కూడా పుడ్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ పుడ్ ఐటమ్ లు పెట్టారు జనరల్ గా మనం చేస్తాం ఫుడ్ ఐటమ్ వేయినటప్పుడు మనం అక్కడ చూసి వేసుకుంటాం కానీ ఆ ఫంక్షన్ ఎట్లా అంటే ప్రతి ఒక్క ఫుడ్ కాడ ముంగడ చిన్న ఒక కార్డు కొట్టించి ఆ కార్డు కు అంటే అక్కడ ఉన్న ఆ బౌల్ కి స్టిక్కర్ ఎసి ఉంటది మనమే చూసుకొని ముందే ఆహ ఇందులో ఇది కర్రీ ఇందులో ఇది అంటే వాళ్ళ దగ్గర దగ్గర ఒక ఎయిటీ అంటే ఒక ఎయిటీ ద్ ఫ్రమ్ అరేంజ్ చేసారు అంటే వెజ్ లో గాని నాన్ వెజ్ లో గాని ఆ ఎక్కువ నేను నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తా నాన్ వెజ్ లొ మనకు ఆవేమున్నాయి అంటే మటన్ తో పాటు చికెన్ ఫిషెస్ ఎగ్స్ అవే కాకుండా ప్రాన్సీస్ గానీ ఈ ఫ్రాన్సిస్ లో టైగర్ ఫిష్ అవి కొంచెం స్పెషల్ గా ఉంటాయి తన ఫిష్ లో కూడా కొన్ని కొన్ని కొత్ త్త కొత్త రకాల పిషులు తీసుకొచ్చారు నిన్నా నార్త్ ఇండియా నుంచి ఆ చాలా బాగా అనిపించింది తర్వాత ఈ బిర్యానీలో నెంబర్ ఆఫ్ బిర్యన్స్ ఉంటాయి కదా మనం జనరల్ గా ఇంట్లో నార్మల్ గా ఏం చేసుకుంటాం చెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ చెసుకుంటాం
కానీ ఇక్కడ దమ్ బిర్యాని ఆ దమ్ బిర్యాని ఆ రకరకాల బిర్యాని అంటే నాన్స్ చికెన్ లాలీపాప్స్ స్టటర్స్ ఇంకా కొన్ని కొన్ని ఇంకా చాలా వరకు చాలా రకాలు ఉన్నాయ్ కానీ మోస్ట్లీ మేము ట్రై చేయలేకపోయినాం ఎన్ని ఒక మనం అన్ని తినలేం కదండి సో కొన్ని కొన్ని మాత్రమే టేస్ట్ చేసాను మరీ చాలా వరకెక్ ఎక్కువ ఏం టేస్ట్ చేయలేదు కానీ అన్ని కొంచెం కొంచెం కొంచెం కొంచెం కొంచెం కొంచెం టేస్ట్ చేశాను
కానీ మిమ్మల్ని మిమ్మల్ని చూస్తే మొత్తం అన్ని అన్నిదినె లాగానే ఉంటారు కదండి మీరు అంటే ఎక్కువ మీరు అవే తింటారు గదా అంటే ఇప్పుడు పెళ్ళిలో మనకి ఎక్కువ ఏముంటది ఎవరైనా కూడా ఏమనుకుంటారు పెళ్ళికెళ్ళినమా ఆ అంటే ఒక టైం వరకి ఎం తిస్తాం తింటా చూస్తాం పెళ్లి చూస్తాం తర్వాత అందరికి లంచ్
అవునవును కానీ నేను ఆ రోజు అన్ని వెరైటీస్ చూసేసరికి ఏం తినలో అర్ధం కాలేదన్నమాట ఎం తినలేకపోయినా అన్ని ఉండే అ అన్ని ఉండే సరికి అన్ని తిందామనే మ్ జనరల్ గా నేను ఫుడ్డి నె మీకు కూడా తెలుసు కాకపోతే నేను ఏంటిద అన్ని ఉండేసరికి నేను ఏ తినలో అర్ధం కాక కొంచెం కొంచమే తిన్నా నేను అన్ని
ఇంకా తర్వాత తర్వాత వచ్చేసి ఏందంటే పెళ్లి ఇగ మనం డిన్నర్ ఐపోయిన తర్వాతఅందరం కొంచం రిలాక్స్ అయితాం వన్ అవర్ టు హౌర్స్ తర్వాత ఈవినింగ్ టైమ్ లో అందర్ భరత్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం అంటే మన మన సైడ్ మన కల్చర్ ఎలా ఉంటుందంటే ఇగ భారత్ లో ఫుల్లు ఎంజాయ్ చేయాలే తిన్నది మొత్తం ఆరగాలంట్ అ
కానీ ఇక్కడ భరత్ అయితే డైరెక్ట్ ఎట్లా ఉందంటే డైరెక్ట్ ఒక ఇట్లా పల్లకి లాగా ఇట్లా ఉంటాయి కదండి నార్మల్ గా పల్లకి లాగా అట్లా చేసి ఇటు మళ్ళా చెత్ చెత్తిరీలు పెట్టుకొని లైట్స్ పెట్ కొన్ని ఇట్లా చేస్ తర్గదా భరత్ ప్చ్ ఆ ఆ అద్ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అట్లా జే జేసారు వాళ్ళు ఏం జేసారు వాళ్ళ అసలు వాళ్ళ హైదరాబాదొళ్ళు చాలా అంటే చాలా మేమంతా ఇన్వాల్వ్ ఏం గాలేదంటే అప్ బైవన్ తరపున వాళ్ళు కొంచెం ఇగా వాళ్ళు వాళ్లేక్కువ ఇన్వాల్వ్ అయిల్లు కరీంనల్లోనే అయింది పెళ్లి కాకపోతే ఏంటిదంటే వాళ్ళు భరాత్ వాళ్ళే వెట్టుకున్నరన్నమాట ప్చ్ అంటే హైద్రాబాద్ కెళ్లేసరికిప్పుడు కరీంనగర్ నుంచి హైద్రాబాద్ ఏళ్లేసరికి టైం పట్టుద్ది కదా సో వాళ్ళేంజేసారంటే భరత్ ఇగా చేసుకున్నారు కరీంనాళ్ళనే పిల్లవాళ్ళ ఇంటికాన్నే చేస్కున్నరన్నట్
ఇక్కడ మేం జూశిన మ్యారేజ్ లో ఎలా ఉందంటే ఆల్మోస్ట్ బా దగ్గర్నె అంటే అమ్మాయి వాళ్ళది అబ్బాయి వాళ్ళది ఒకటే ఏరియా కాబట్టి మాకు ఇంకా కో లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ టైమనేది మాకు సేవైంది మార్నింగు సికు అంటె మార్ని మార్నింగ్ నుంచి తర్వాత సిక్స్ వరక్ ఫోర్ వరకి అందరు తినడం అన్ కారెక్రమైపెయినా తర్వాత సిక్స్ థర్టీ కట్ల స్టార్ట్ జేసారు భరత్ అనేది సిక్స్ థర్టీ నుంచి నాన్స్ నాకూడా ఆమ్ టెన్ను టువెలు అంటే ఆ ఎనర్జీ అంటారు టువెల్ వరకు అందరిగా చిన్నపిల్లల కాడ నుంచి నుంచి పెద్ద వరకు అందరు ఇట్లులూడింగ్ ఇన్వాల్వ్ అయి మంచి డాన్స్ ఏసారు మస్త్ ఫుల్ ఎంజాయ్ అనిపిచ్చింది దానిలోకి స్పెషల్ ఏందంటే అమ్మాయి అబ్ అబ్బాయి కూడా మధ్యలచ్చి వాళ్ళ కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మంచిగా టైమ్ స్పెండ్ చేసేవరకు ఇంకా గ్రాండ్ గా అయింది
అవును ఇక్కడ ఆర్కేస్ట్రా గూడా వెట్ అంటరు చాలా అంటే చాలా మంచిగా అనిపిచ్చింది చాలా బా ఐంది భరత్ గూడా చాలా వరకు వాళ్ళు బానే చేసారు వాళ్ళు మేం గూడా చేసాము గానీ అంతంత చేయలేదు ఇగ అబ్బాయి వాళ్ళది మేం మమ్ అమ్మాయి వాళ్ళ తరపున కదా స్కో కొంచం అబ్బాయి వాళ్ళ తరపునే కొంచెం ఎక్ ఎక్కువ హవా ఉండేన్నమాట ఇంకా ఆ స్కోప్ కొంచెం తక్కువుండే వాళ్ళకి కొంచెం ఎక్కువుండే ఇంగా వాళ్ళ ఎక్ ఎక్కువ జేసారిగా మేము
కానీ ఏందంటే ఇక్కడ మనం పెళ్ళి అంటే వాళ్ళు వీళ్ళని అట్లా మనం డిఫరెన్స్ చుడకు టా అందులో అయిపోయి ఇంక్లూడ్ అయిపోయి చేసేయాలే మనం చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా మన చుట్ ట్టు పక్కల వాళ్ళు గూడా అందరచ్చి అందులో ఎక్వ చేస్త్ ఉంటర్ భారత్ అంటే అంతే కదాండి కల్సి ఎంజాయ్ జేయ్యాలే
కల్సి ఎంజాయ్ జేయాలి గానంటే వాళ్ళు వాళ్ళు కొత్ త్తగా మనం కొత్త అంటే అప్పుడప్పుడే పరిచయం అనేది క్రియేట్ ఐతది గదా సో మనం వాళ్ళతోని మీం మింగిల్ గాలేం గదా అంటే మన
కానీ మా సడ్ ఏందంటే అట్ల కొంచెం మేమేందంటే ఎనకముందు వేయం భారతనే సరికి అందరం ఒక నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని కాకుండా అన్ని అంతా ఒకటైపోతున్ ప్చ్ అపుడు మనకు భాషతోన్ సంబంధం లేదు కదా భావంతోనే ముఖ్యం కాబట్టి చేయకుండా వెళ్లిపోతాం ఉంది అంటే
మళ్ళీ ఇటు మన సైడూ వేరే అంటే ఇపుడు మన సైడే ఏంటిదంటే మొత్తం తీన్మార్ ఇట్లా గదా అటు హైద్రాబాద్ సైడ్ మొత్తం అట్ మొత్తం హిందీ మొత్తం వాళ్ళది వాళ్ళ వాళ్ళ పాటలకి మన పాటలకి అంత సింకేం గాలేదన్నమాట
కానీ అపుడప్పుడు ఏందంటే ప్చ్ మన దగ్గర ఊపు ఉన్నప్పుడు ఆ సింగ్ చూడొద్దు ఇగా అంతే ఏ పడకైనా మనం జేసేయాలి అప్పుడే అందరం మనం కల్సిపోతా ఉంటారు నా ప్రత్దానికి మీరు సింక్ అంటే మీరు కొంచెం మీరు కొంచం ఇన్నోసెంట్ గవటికి మీరు కలవలేకపోయారు ఇపుడు మాది ఎట్లాంటే కొంచెం మాస్ ఉంటది కావట్టి మేం ఎళ్ళిపోతమన్నాడు ఇంకా మీకు ఇంకేమనిపించి ఏందంటే పెళ్లిలో అంటే ఇది ఇద్ ఇది జెనర్ల్ గా అన్ని పెళ్ళిలో జరుగుతది గదా ఇట్లనే అన్ని భారతుంటది సంగీత్ ఉన్ టదిగన్నట్టుగా ఇంకెవన్న కొత్తగా మీరెవన్న జూశిర్
ఇంకా కొత్తగా అంటే ఏం ఏముంటదండి ఏం లేదు నార్ హోల్గంతర్ రొటీనే ఉంటే అంత అంతేమనిపియలేదు అప్పగింతల కార్యక్రమంప్పుడు అది అది ఎట్లా ఎవ్వరు పర్చం గాలేదండి కొత్తగ ఎవ్వరేం పర్చం కాలేదు ఇగ చుట్టాలు ఓవరాల్ చుట్టాలే ఉండే వచ్చారు చాలా మంది బండి సంజయ్ ఓచ్చారు ఆ కొత్తగా జేప్పాలంటే ఆ వాల్లోచారు అట్ల
మ్మ్ అట్ మీరె ఎట్లా ఎట్లా అనబుద్ధి ఐందారు మన పెళ్లి గురించి ఇంకా వంటకాల గురించి వాటి గురించి మీకెలా అన్పించింది
మాకు చాలా బాగానిపించిందండి మాకు
మ్మ్ ఇంకా అంటే రీసెంట్ గా ఇదేనా ఇంకా పెళ్ళికాకుండా ఇంకా వేరేటయాయిళ్ళలేద
రీసెంట్గా అంటే
అంటే ఈ మధ్య కాలంలో అంటే మీరు చూసినా ఏమన్నా కొత్త కొత్త ఏమన్నా చూసారా చెసార
ఉ నెన్ తిన్నఒక్కరోజు చూసినా వంటకాలు అంటే అన్ని రొటీనే అండి. ఏముంది కొత్తగా అంటే ఏం ఫ్రై చేలేదు అంత కొత్తగా మీరేమైనా ట్రై చేసారా
నేను కొత్తగా అంటే మనం ఫిష్ ఉంటదిగదండి నార్మల్ గా ఫిష్ ని కర్రీ ఏయకుంటా అదే ఫిష్ ని ఆయిల్లో వేస్ షి దాని మీద సాల్ట్ ఏస్కోదినటం ట్రై చేసాన్ కొత్తగా
మ్మ్
మీరలాంటి ఏమన్నా
అలా ఏం జేయలేదండి ఒక్కసారి టైం చెక్ చేస్కోండి. ఒక్కసారి మీరు ఓకే అండి ధన్యవాదాలు